హలో హలో హలో
హలో హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
హ్మ్మ్
ఓకే హలో చెప్పండి ఇగ
ఏం చేస్తున్నారు
పడింది కదా బయట కూర్చున్న
ఉహ ఒక్కలే అండి మేము కూడా బయటనే ఉన్నామండి హ్మ్మ్
మీరండి
తిన్నారా
లేదండి తినాలిక ఇప్పుడేనా ఎయిట్ థర్టీకి నైన్ థర్టీ మీరు తిన్నదా
ఆ లేదండి మేము కూడా అదే టైం తింటాం కుక్ చేశారా ఎప్పుడు తి వండుకున్నారా
ఉ లేదండి అవుడుత ఎంతసేపు అయితది వండిత ఎంతసేపు వండుతా పది నిమిషాలు
రైస్ ఒకటి ఎండుతా అది మనది ఆదు దిగు
కర్రీ ఉంది రైస్ ఒకటి ఉండుకుంటే సరిపోతుది నాకు తెలిసి డాడీ వస్తున్నానే కావచ్చండి
హు హు ఇద్దరెలారా
ఆ అ
హు
అట్లా ఏవాన్ ఆడది డాడీ వచ్చినక
ఉహా
ఉహు
అట్లోనే ఉన్నాంటనే కొంచెం చేంజ్ అయిందని
ఇంకేం తెలవలేదు నాకు కూడా అవి
ఉహు
ఆ
ఎంగా అవుదుల చిన్న ఏజ్ ఇంత
చిన్న ఏజ్ ఈ ద్వర అదగుతే ఈ నడుగు పడలేది
ఉగజేశ్ర మహానుభావుడు
చేస్తానే ఉంటాడు మళ్ళా అద ఫీల్డ్ అస అంటది కాబట్టి బయట వర్క్ కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు దాం అప్పుడ
ఉహు అది మెయిన్ రీసన్
ఊ
ఏముంది ఇప్పుడు సారిపోతులేదా
పారిపోతులేదా ఇప్పుడే దగ్గర దగ్గర ముప్పై వేలు అయినట్టున్నాయి వాళ్ళ వాళ్ళకి ఏం లేదు పాపం
పిన్ని హెల్త్ బాలలేదు నెక్స్ట్ ఇల్ అన్ గట్టరా హ్ ఇల్ అయిపోయి అయిపోక ముంద మళ్ళ ఈనది
పిన్ని పిన్నికిప్పుడు పిన్నికి నలబాయి యాభై వల అయినా పాపం
ఆ చూడు ఒకటి పోతంటయొకటి ఉ
అ స్లాబ్ వషలే కప్పు వాడుతుల ఎటు చూసి చిల్లర్ పని బొచ్చాడ ఉంటది కరెంట్ పైపు లోనే బొచ్చడ పని ఉంటది ఇంకా
నా వర్క్ అంతా కంప్లీట్ అయిది ఇప్పుడు
మీ ఇల్లలాకి వచ్చిది ఇప్పుడు ఆ ఇల్లు స్టార్ట్ చేసినా కాల ఇల్లు అంతా ఇట్లా అయింది
అంతేనా అలా హెల్తులు బాగాలేంది అప్పనుంచి
ఆ ఇల్లు స్టార్ట్ చేసినాదా ఇల్లు కట్ట ముందుకు మంచిది దానికి చేతి నిండా పైసలు ఉండే సిషటీలో అయితే సిషటీలో లేపాపం అన్ని మంచిగా ఉండేది బుల్ ఈ ఎన్న అంటే ఉన్నవారికి అది చేసుకున్నారు బిల్లు పడితే అలాగ కలుపుతా అలాగ అంతే ఈ పిల్లల ఫీజులకు ఆటు ఇట పోతనే ఉన్న
మల్ల ఊరికే తిరుగుడే తిరుగుడు
వీటు వీటు అది ఇడుదరుకులే
ఉన్నారు మరి
తాతయ్య కాడ ఉండడు వెంకటపురంలో తాతకాడ
స్కూల్ పోతలేడా వాళ్ళ నిన్ని రోజులు నుంచి
ఇది పోదవంట ఇప్పుడు ఇది ఇప్పుడు ఆడెవరుంటరు సరే నేను భయి ఉందాం వన్ అవర్ నేను పోయి నడిపిస్తాడలే కాని అవై కుండ కాాలతో నేనాడ అను మ నాడికి
మీకె ఒకరు జేతా ను్వోయ బాలా
నాే ఒడి అతా అ ఆడిపోతు న ఒండ్డు బోల్ దోముడు ఐదోముడు ఈదడు గమ్బద్దదు మంచిగుంటే పోయి ఉంది అదే కాద లెక్క కాదులే పాపం కానీ
ఆ
పాప హ్మ్ ఏన్ జరదాందా ఇప్పుడు రోడ్డు మీద పడ్డట్టుగా ఫ్యామిలీ ఏం లేదు వెనక ముందర ఏం లేదు
అంటే భూముల గిట్ల ఏం లే వాళ్ళకు
ఏం లేవ్
ఆహా ఇల్లొకటి గట్
ఇల్ ఆడు ఇల్లు ఆడు జదుప్పే ఇది లే
ఆ అది కూడా దిగ కురేన్నా
ఆ లేదు లేదు అక్కడదే ఫత్త ఒక్కడే ఈయన ఒక్కడే ఈ ద్వరా ఒక్కడే ఉన్న చెల్లె చెల్లప్పుడు చనిపోయింది ఆళకి ఇద్దరు పిల్లలు ఇ ఇ దర ఒక్కడే చెల్ల పిల్లలు కూడా అంతా అద ఇతు
వీళ్ళ అమ్మ నాన్న ఉండరా
అమ్మ ఉన్నది ముసిలిది పాపం పేడు ఇంకా
నా అంటే చెల్లె చచ్చిపోయింద వాళ్ళ చెల్లి
టాంపేన్
ఇద్దరు పిల్లలనాంకనా చిన్నొళ్ళ పెద్దొళ్ళ పిల్లలు మరి
ముందంటే పండు
అంత చిన్నొలు ఊహు
మా పండులు ఏడు పండు మా అన్న కొడుకు మా నీజుడుకుడు మన కాని అనే జుడకుడు
హూ హు చిన్న చిన్న పిల్లలే
చిన్నోళ్ళే అంత రోడ్ మీద అంతాకా
టోల్ చాలే వాళ్ళళ్ డా వాళ్ళ
వాళ్ళ డాడీ కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు ఆమె కనిసివ్ ఆ మళ్ళా కొడుకు పుటిండు
అయితే ఇలా నే ఇళ బాపమ్మ జాస్తాంది ఇప్పుడు
ఏం చేస్తతే నా గంత అందర
కరలుంటదా
ఆ
ఇప్పు ఎంతైనా పిల్లలున్నప్పుడు అవి ఖర్చులు ఉంటాయి కదా
ఉంటయి కదా అక్కడ మంచిగ సెటిల్ చేసినావు వీళ్ళనువ్ చిన్న పెద్దోని
హ్మ్
అక్కడ తెలిసిన సారు ఉంటాయి ఇట్లా ఆర్ఫినైజ్ ఉంటాయి అనాథ ఆశ్రమాలు నాది మ సార్ చదిపిస్తా హాస్టల్ అయ్యి అళ్ ఫీజ్ అంతా అన్ని నేను చూసుకుంటా అని చెప్పి సార్తోనీ మాట్లాడుతున్నా ఒక సార్తోని ఇద్దరు ఉండలేక ఎంతైనా ఈగ తల్లిది ఎట్లు తెలవనోలు ఇగ తెలవదు కదా అక్కడంతా ఏదో జైలు వేసినంటై నేను తాగమ అని చెప్తే తీసుకొచ్చారు ఈ విధంగా సంబరమా పిల్లడు ఎట్లుంటాడు ఏం సంగతద్దా ఉమ్ అదే బంధుత్వం కొంత పెద్దగా అయితే ఇ పోతే వాడు బతలే కాని ఎక్కడైనా బతాడు పోయి
ఓ మీ అంకుల్ అంటాడు కదా ఫైవ్ ఇయర్స్ కదా ఫైవ్ ఇయర్స్ వచ్చి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డట్టే అంట
ఆ నాకు నాకిందికీ ఇరవై ఐదుచ్చి నీలవాడా
ఉమ్ బ్యూవే అతే వాడుది ఇంటనే ఉంటది ఎంతే అమ్మ లేకపోయినా బ్రతక కలుగుతారు అని అంటారు
అట్ ఎట్ ఉమటది మనవడు ఇది వేరు మానవునికి వేరు అంతా
అనుకున్నంత విజీ అను ఉంటారు అంటే మొన్న ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది చూడు బీరంవాలు
ఆ
ఆ ఆ విషయంలో తెలిసినప్పుడు చానా టాపిక్
ఎంతయినా ఉండాలి తల్లి ఉంటే లేపో తల్లి ఉంటే వేరు లేకుంట అది వేరుంటది
ఆ త తల్లి ఎక్కడైనా అడ్డుకొచ్చిన పెట్టితాడి పిల్లలని తండ్రి గందేగాద
ఉమ్
అందుకే అ తండ్రి లేకునా తల్లి ఉండాలి
ఉండాలి సరే మంగ ప్ర దొంగ పని చేసా దాసుకుంటారు మంచి
ఉమ్ హుహు ఆ ఏడుస్తే తటుకోవాదు మగవంది ఏముంటది ఏడవని మొడ్డమే అదే మాల్గుకుంటర్త చీ అన్కోనీ పోతాడు
అంతేమల అనే ఆడలు ఉంటాయి ఇంటికాల పండగ అయినా ఏదైనా అది నా మీరు ఉంటేనే జర నువ్వు ఉంటే వా వర పిల్లవాళ్ళు ఉంటేనే జర కాళ్ళు ఉండే ఆ ఇళ్ళంతా ఎవ గడప ఉ పోయినా వెనక అ గడప కూడా కూడా తొకుదు
హ్మ్ అసలు చూడని కూడా చూల్లేరు మా ఇంటి కల్ల వాళ్లేప్పుడు
జర అటు ఇటు ను్ నీ మొహం చూస ఈ వీళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు
హుమ్
ఉమ్
అమ్మవారి మొహం చుత్తా ఏటా పోతావ్ ఇంటికే
ఇం పోయి తల్ల కూడా డోర్ వేసుకని ముందర లైట్ బంద్ చేసుకొని అవన్నీ ఉండేయి
లైట్ బంద్ చేసా
ఉమ్ ఇంట్లోనే అసలు అలా అర్థం కాదు ముందటి లైట్ ఎందుకు వేసుకోరే మీ అబ్బారి రెండో రెండు వందల యూనిట్ ఫ్రీ వస్తాంది ఇంకా వాడకుండా ఎంపికుతారు
హ్మ్ లైట్ ఒకవేళ కాస్ట్ రూమ్ అయినా లైట్ బతు తెలుసా సర్వకోచి అంత గుగులు
ఏ చూసి చూసి కారం కొట్టు గూదుడు గుదుడు
ఏకపో సార్కి
కాస నువ్వు ఒప్పుకోగల దాన్న అవుతాను మస్ ఒప్పుకుంటది అమ్మ నీకైతే
హ
వామ్మో నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసిన బాగా ఈ ఎందుకో మరి అదే శు ఉండి ఒక్కసారి అది ఇంత కత మరి అది ఆగం కూడా
మళ్ళా మీ అమ్మ చూసింది ఒకసారినా కోపం అంతా నువ్వు ఉన్నావా దసరా ముందులేవ్యు
లేను లేను నేను
మీ అమ్మా షాక్ ఏంది దీనికి ఎన్ని మాటలు వస్తాయా అని
ఆ
ఆ ఉంటా ఓపిక పట్ట రోజు పడుతా అది ఓపిక నశించినప్పుడు అమ్మవారు ఎక్కి ఎక్కించుకుంటాది
కానీ నువ్వు మంచిదనివి కలదానివి నీ ఇంకేదో అందరూ అట్నీ అంటారు మ మంచి దొరికినప్పుడు మంచిగక ఉండక ఎందుకు రా వినికి ఇయ్యని చనా సార్లు విన్నా చెప్తా అనుకూన కాని ఎందుకు వాళ్ళ
హహ
అందరు అంటారు అంత మంచిది దొరికినప్పుడు వీడు ఎట్లుంటానికి ఏం పడుతారు ఏమో వీరదాను కా పోయి అంతవసరమేన్నా
ఎవనికి అయిన నచ్చరు కదా
నోడి ఇంత అంద అందాన్ని పెట్టుకు బయటదానీ మీద అంత అవసరం ఏంది చెప్పు న కోపం వత్తడి కానీ ఏం అంటం చెప్పు
అంతే ఈ ఏమంటారు ఇంట్లో చేసే వంటలకంటే బయటా పోయి రుచి
రుషి ఉంటాయి ఇంట్లో తింటాం మంచిగా ఉంటాయి బయట పో అన్ని తింటే రుషి ఉంటాయి
ఋషి ఉంటే హెల్త్ కూడా తొందరగా ఖరాబ్ అయితుంది దేనివల్ల ఖరాబ్ అవుతుది
బయట పోయి తిరగడం వాళ్ళని
ఉమ్ ఉన్నడా ఇంటి కాడని బయట నేనుప్పు వీడియో కాల్ చేస్తే అటెండ్ చేయలేదు మరి
అ
ఉన్నాడా లేడా అని
లేదు
ఒకే లే
ఆ
ఇంకెన్ని ఉన్నాయి
చూస్తా ఒక్క నిమిషం కట్ చేస్తా